ఊ
విన్పిస్తుదా ఏం లేదు బై టికొచ్చినా బాల్కనీ లోకి మొహర్రం దగ్గరికొస్ తుంది గదా పీరీలు ఏళ్తున్నాయి
ఊహూ మీరు ముస్లిమ్స్ ఆ
ముస్లిమ్స్ కాదు హిందూస్ ఏ
అచ్చా
తున్నాయి ఇక్కడ నుండి ఎళ్తున్నాయి ఇంతవరకు అస్ ట్టల్ నేను వాటి దగ్గరికెళ్ళి చూడలేదు ఎప్పుడూ వెళ్ నువ్ ఎళ్ళినవా అవునా నేను అసలు ఇంతవరకు ప్పుడు ఎళ్ళలేదు చూడలేదు ఇక్కడ ఎన్ కాల నుండి ఎళ్తున్నాయి అయితే బయటకి వచ్చినా గదా సౌండ్ వస్తుందా మీకు తీసుకెళ్ ఆ ఎళ్తున్నరు పీరీలని తెలుసు గానీ వాటి దగ్గరికెళ్ళి చూసి ఎప్పుడంతా
అంటే నేను జస్ట్ క్రాస్ అయినా అక్కడి నుంచి అంత తెలుసు
ఆ నేను కూడా అంతే గానీ వాటి గురించి అంత తెలియదు
ఆ నాకు గూడ అంత తెలీదు
ఇప్పుడు ఇంకొక రోజు హాలిడే వస్తది గా నీకు ఎగ్సామ్ లేదు స్కూల్ లేదు మీకు రెస్ట్ ఒక రోజు
హూ ఆ రోజు కూడా స్కూల్ లో ఎగ్సామో ఏదో ఒకటి ఉంటే మంచిగుండేది ఒక దగ్గర ప్రసెంట్ అన్ళా వడేది రోజు వేస్ట్ అయిపోతది ఇగ
అవును
ఇప్పటికే బాగా లీవ్ లయినాయి ఈ మంత్ లో
అవునా ఎందుకు
రికార్డ్ సబ్మిషన్ కు ఒకటి అయ్యింది టెట్ ఎగ్సామ్ కు ఒకటి అయ్యింది ఈ ఆ రోజు ఎయిట్ కి స్టార్ట్ అయినా నేను టువల్ థర్టీ అయ్యింది అక్కడ చేరుకొనే సరి కి ఎగ్సామ్ అయ్యి మళ్ళ రిటన్ అయ్యేసరికి మస్తు అలసిపోయినా మా అమ్మీని గూడా తీసుకొని పోయినా ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఏం చేస్తది బోరు కొడుతా ఉంది గదా ఎవ్వరికన్నా సమ్మర్ అంతా ఇట్లేనే ఉన్నది నాన్న ఎటు పోలేదు బోరు కొడతది బయటకి వస్తే ఉమ్ ఇగ కొంచెం బయటికి తీసుకెళ్తూ ఆహా జే ఎన్ టి యుూ క్యాంపస్ కదా మొత్తం చెట్లుంటాయి ఆడ. చెట్లు ఉండి మంచి మంచి నీడు ఉంటది మంచిగా ఉంటది వాతావరణం అక్కడ ఉమ్ ఇగ నేను రాస్తుండే అంత సెప్ కోసేపు అక్కడ కూచున్నది ఎటు ఎల్లాలేదు కదా కొంచెం అట్లా తీసుక్ కెళ్తే కొంచెం మైండ్ అన్నా రిఫ్రెష్ అయితది
అవును ఊకే ఇంట్ల ఉండాలన్నా పిచ్చి లేస్తుది నిజంగా డెలీ రొటీన్ మార్నింగ్ మార్నింగ్ లేవడం మదే పనిచేయడం తినడం పడుకోవడం అమ్మా పిచ్చి లేస్తది
ఉ
పెళ్ళకి ముందు అట్లా అనిపియాలే పిల్లయినాక నాకు అట్లేనే అనిపిస్తంది అంత డైలీ ఇది ఏంది రొటీన్ వర్క్ చే చిందే చేయడం
ఉమ్ ఇంకా మనమన్నా కొంచము యాక్ నేను అనస్
ఫోన్ చూడడము వుచ్ కొన్ని అట్లా అది చేయడం ఉంట్
ఉమ్ ఏం ఉండదు అంతా మామ్మీగ ఫోన్ సరిగ్గా పనికి రాదు సరిగ వాళ్ళతోని ఇంటి పక్క వాళ్ళతో నార్మల్ గా మాట్లాడుత అంతే తప్ప ఇల్ వదిలి పెట్టి
ఆ అయినా కూడా ఆల్లు గ్రేట్ అసలు ఇంట్లోనే ఉంటారు గానీ
హుమ్
వాళ్ళకట్లా ఇరిటేషన్ గానీ ఏమనిపోయదో బానే ఉట్టరు
అంత ఓపిక రావాల
అవును వాళ్ళకున్న దాంలో కొంచెం కూడా ఉండది మనకు
హుమ్
ఇప్పుడు ఉన్నోలకైతే ఇంకా మొత్తానికే ఉండదు కావచ్చు ఆ నిజమే కొన్ని డేస్ ఎటు ఏళ్ళకుండా ఉంటే అమ్మో పిచ్చి లేస్తది గిన్ని ఇయర్స్ ఎట్లుంటారు వాళ్ళు అనిపిస్తంది డేలీ లేవడం అదేవంట ఏయడం ఇంట్లో పని చే
ఇంకా మా ఫాదర్ జనిపోయినప్పటి నుంచి ఇంకి ఒక్కతే ఒక్కతే ఎటు వెళ్ళడానికి అసలుకే ఇష్టపడతలేదు ఇంట్లోనే ఉంటంది ఉమ్ మా బదర్ వన్ ఇయర్ బ్యాక్ చనిపోయిండు క్యాన్సర్ వల్ల ఇగ అప్పుడు హాస్పటల్ల తిరిగి తీర్గడము అటు నా పిజి ఎగ్జామ్ నా బి ఎడ్ ఎగ్జామ్స్ ఉండే అప్పుడు అంటే వన్ ఇయర్ అయి సంవత్సరికం అయి వన్ ఇయర్ అయితుంది అప్పటికి నేన్ ఏదో టు ఇయర్స్ అనుకోల్లి
అట్లా అయితే కూడా కొంచెం
ఇంకా మా డాడీకి క్యాన్సర్ వచ్చింది కూడా నా ఎగ్జామ్స్ అప్పుడే నా బి ఎడ్ ఎగ్జామ్స్ ఉండే సర్జరీ అయింది అప్
అ
నాకు అటు హాస్పిటల్ కి ఇటు ఎగ్జామ్స్ కి నా ఎగ్జామ్ ఏమో ఆసిబాద్ లో మా డాడీ సర్జరీ ఏమో కరీంనగర్ లో మంచిర్యాలలో హాస్పిటల్ చూయించిర్రు అటు తిరుగుడు ఇటు తిరుగు డు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ లెక్కలేవు
పాపం మమ్మీకి ఇప్పుడు మంచిగా అనిపియ్యది కావచ్చు ఇగ
ఉమ్ అందుక్
అట్లా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి మమ్మీని మరి బయటికి మంచిగా రిలాక్స్ అయితది అవన్నీ మరిచిపోతది కంపల్సరీ తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు తమ్ముడా చి
అక్క మ్యారేజ్ అయిపోయింది అక్కకి
ఇప్పుడు మీరి ఇద్దరే ఉంటార ఇంకలా
ఇగ మాది జాయింట్ ఫ్యామిలీ కదా మా నానమ్మ బాబాయిలు
అందరు కల్సుంట్ర అట్లైతే ఏం కాదు అమ్మో లేకపోతే ఇబ్ ద్దరంటే మమ్మీకి మంచిగానిపియద్ నువ్వు బయకి వెళ్తే స్కూల్కి వెళ్తావు కాబట్టి
ఆ
జాయింట్ ఫ్యామిలీ అయితే ఓకే మంచినే అనిపిస్తది బాబాయి వాళ్ళు ఏం చేస్తారు
ఫ్యామిలీది బిజినెస్ ఉంది మాకు
అవునా
ఊ ఆ వన్ గ్రామ్ గోల్డ్ది షాప్ ఉంది మార్కెట్ లో
ఆహా బాబాయ్ పిల్లలు
ఎమో ఇక్కనే ఉం ఏ పెద్దోలే ఒక పాప పాప ఇప్పుడు నైన్త్ ఇంకో పాప సెవెంత్ బాబు అంతకుముందు కర్ణాటక లో ఉండే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యిళు
ఆహా
ఎట్లా అయిపోయింది
అక్కడ పీరీలు స్టార్ట్ అయినాయా
మార్కెట్ లో ఉంటాయి నేను ఈ రోజు వెళ్ళొచ్చినా మా షాప్ కి వెళ్ళొచ్చిన చిన్న చిన్నవి తీసుకునే ఉండనయితే అంత ఇగ మళ్లెటెళ్లలే ఫుల్ రోల్ తర తపోయిన ఈ రోజు మార్కెట్ మళ్ళీ ఊ
అంత బా ఈ గోల్డ్ కంటే అవే మంచి అసలు రింగ్స్ కాగా చైన్స్ గానీ
ఎ ఉంటారు ఈ డిఫరెంట్ ఉంటాయి
వన్ గ్రామ్ గుోడ్ లో నేను కూడా అక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ లో ఆ షాప్ పేరు తెలిదు గానీ నా పిల్లప్పుడు వచ్చినప్పుడు వడ్డానం ఈ అన్ని ప్రతి ఒక్కటి వన్ గ్రామ్ గోళలోనే తీసుకునం అదే ఎవర్ చాపోగాని మార్కెట్ లోనే అప్పుడు అప్పుడు రింగ్స్ అవన్నీ తీసుకుంటాయి ఇప్పటికి కూడా అట్లనే ఉండయి మంచిగా ఆ చాందిని అవును చాందినీ కాదు అందులోకి వెళ్ళినాం చాందినీలోకి కూడా అమ్మ అక్కడ ఫుల్ కాస్ట్యూ వున్నది కదా చాందినికి అపోజిట్ లో ఉంటది చాందనికి అట్ సైడ్ అపోజిట్ లో సందులో ఉంటది ఒకటి ఆ ల్ మంచి రీజనబుల్ ఇస్తాండు ఆ వాసు
మాంకులయిన
అవునా
మ డాడి క్లోస్ ఫ్రెండ్ ఏ
అవునా ఆయన దగ్గరికి ఇప్పుడు
చిన్న పని నుంచి ఇక్కన్నే కలిసి పెరిగిలు మా ఇంట్లోనే కలిసి పెరిగిలి వాళ్ళందరూ మా డాడీ మంచిగా మాట్లాడతాడు ఆ అటు సైడ్ వెేళు కొంచెం మున్న టల్ ఉంటంది కదా ఇక్కడ
ఆ షాప్ ఎక్కడ అక్కడేనా ఆహా అ వాస్వంకుల్గ్రకిలి వెళ్లినా వెడ్టింగ్ ఎన్ని తీసుకోందుకు వడ్డనం కాని జ్యువలరీ సెట్ కాని ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి అందులోనే మంచి రీజనబుల్ రేట్కి మంచి వచ్చింది
మంచిగా మాట్లాడతారు అంకుల్
అ మంచి ఆ అంకుల్లో అయితే మంచిగా మాట్లాడుతున్నారు
మొన్న బండిగా ఉన్నాడు పట్టుకొని వచ్చి చేయించండు
అవును చాందనీలోకి ఎ అమ్మో ఫుల్
కానీ మస్తు కష్టపడి పెట్టండి అంకుల్ షాప్ కూడా అంతకు ముందు చిన్న షాప్ ఉండే ఒక పదివేల సామాన్యం మేము చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చామండి వాళ్ళ వైఫ్ చీరలు అమ్ము ఇంట్లో కొండా తీసుకొచ్చి ఇంట్లోదనక కొంచెం పెద్ద షాప్ పెట్టిండు తర్వాత అక్కలా చాలా సంవత్సరాలు కష్టపడి పెట్టిండు ఆ షాపు చిన్న చిన్నఉ చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెంచుకుంటా అ అంకులు
వెడ్డింగ్ కి బాగా జ్యవలరీ తీసుకునేసరికి మా డాడకి నెంబర్ ఇచ్చిండు నంబర్ ఇచ్చి ఇట్లా డాడి దాంట్లో సేవ చేస్తుంటే వాస్తుగాలను ఉండవువ్వు అంటనే గుర్తుకవచ్చు
మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఆయన అంట ఫ్యామిలీ ఫ్రెండ్ యే ఇంటికి వస్త ఉండు యూకే కలిసి బరిగిల్లు మాడడియాళ్వళ్ళందరు
అవునా
చెట్న్నా
ఇక్క ఉండే
డిన్నర్ స్పెషల్ మరి ఈరోజు
ఈ రోజాఅ బిర్యానీ చికెన్ బిర్యానీ
బారి మీ హస్బెండ్ తినడు కదా
మా హస్బెండ్ది మేడం మా హస్బెండ్ కి మిల్ మేకర్ కర్రీ చేసినం
ఉన్నా
మంట్మిక్కర కర్రీ పన్నీర్ చేసే స్టైల్ గ్రేవీ పెట్టి చేస్తే త్తింటాడు అట్లా చేసి మేము ఇది చేస్తా
డబల్ డబల్ వంటలా
అది ఒకటి నిజంగా నాన్ వెజ్ ఉన్న రోజు ఇంకొకటి వెజ్ చేయాలంటే చిరా కస్తది
అట్లా ఏ నీకు కూడా ఒక్కొక్కసారి ఏమనిపించదు గాని గంటే కలిసింది అది కలిసింది ఇది కలిసింది అంటారు ఇవా అక్కడ కుపం వస్తుంది మా ఇంట్లో అంటారు అది ఫస్ట్ నేనే అంటా అనుకోంంది అది వేరే విషయము
ఏన్ అక్లే ఇ ఈ మనడ ఏదై
ఫస్ట్ స్టవ్ మీద వంట చెయ్యాలె నేను ఫస్ట్ నాక్ చేసి పక్కకు పెట్టినాంకా నే నాన్ వెజ్ అందుకోవాల ఇంక కొంచెం ఎక్కువ అనుకో ఇగ నాకు ఫట్టింపులు ఎక్కువ గంట కలవద్దు అది వండేటప్పుడు ఇది పక్కకు వాసన కలగద్దు త
ఈయనట్లేమన్నాడు మ సైలట్ అంటా అన చూడడుగదా షాప్లోనే ఉంటాడు
ఇంకేంటి మరి విశేషాలు
ఓ సరే ఓకే మరి
ఉమ్మ్ ఆహ్
మా బాబు లేచిండు
అయ్యో ఇంకా వన్ మినిటే ఉంది
అయిపోయింది అనుకుంటా
వన్ మినిట్
వన్, వన్ మినిట్ ఉందా ఇంకా
ఉమ్మ్ అందుకనే చూసున్నా మళ్ళీ రిజెక్ట్ అయితదేమో అట్లా
ఆ ఓకే ఓకే
ఉమ్మ్ ఇంకా ఏమన్నా చేద్దామన్నారా ఉమ్మ్ ఇం కా మీకు ఏమన్నా సాధించాలని ఏమన్నా
ఉండే బిఎడ్ జేయ్యాలని జాబ్ జేయ్యాలని బాగుండే
ఉమ్మ్
కానీ ఇప్పుడు వీడు పుట్టేసరికి అమ్మ అదంతా అయ్యేది కాదు కొన్ని డేస్ అయిన తర్వాతనే అనిపిస్తు
కొంచెం పెద్దగయ్యి వాళ్ళు స్కూల్‌కి ఎళ్ళినంక అంటే అయితది కాని ఇగ ఇప్పుడు క
ఆ అప్పుడు అయితది కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇగ
ఉహ్మ్ ఇగ సాధించాలి అన్న తపన కోరిక రెండు అయిపోతాయి అప్పుడు
అవును ఓకే అండి ఆ ఆ ఓకే థ్యాంక్ యూ
ఉమ్మ్